హలో
ఏం ఇస్తున్నానండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారంండి
నేనుకూడా ఏం లేదండి ఇందాకే వర్క్ అయిపోయింది నేను కూర్చున్నాను అలాగా అసలడు వాతావరణాం
చల్లగా ఉందా అండి అక్కడ
హ్మ్మ్ అవునండి వాళ్ళ వెదర్ అంతా చల్లగా ఉంది
ఉ వర్షం పడుతుంది కూడా
త్రీ ఫోర్ డేస్ నుంచి తుఫాను ఉందట ఢిల్లీ సైడ్ దానివల్ల ఇక్కడ ప్రభావం చూపిస్తుంది
ఓ త్రీ ఫోర్ డేస్ ఉంటదా అండి లా
హ్మ్ న్యూస్ లో చెప్తున్నారు మరి చూడాలండి ఇగ
బ కష్టమడి త్రీ ఫోర్ డేస్ అ
హ్మ్ అవును ఎ బ్రేక్ఫాస్ట్
ఆ అయిందండి మీర అయి్యందా అండి బ్రేక్ఫాస్ట్
ఆ అయింది అండి
ఏం చేస్తారండి మీరు
మసాలా దోశ అ
బైట్ కేలి చేస బండ్ ఇంట్లో చేసారు
ఇంట్లోనే
మీరే ప్రిపేర్ చేసుకున్నారాడి యి
అవునండి నేను ఆలగడ్డ ఉండే నిన్నటిది పిండి ఉండే రెండు మిక్సీ చేసేసిన అవునండి
ఓ
హ్మ్
హాస్టల్ అదంటి మీరు ఒక్కరే ఉంటారా ఇంట్లో
ఆ ఇక్కడ నను పీజీలో ఉంటాను హాస్టల్ లో ఉంటాను
హాస్టల్లో ఉండి దోశ ఎలా చేసుకున్నారండి
ఒక సామాను తీసుకొచ్చుకున్నా అండి ఇది బయటికి వెళ్ళ బయట ఫుడ్ తినలేకపోతున్నా సో మా హాస్టల్ వాార్డన్ కొంచెం కొ అ స్టాంప్ అవి మైక్రోవన్ అవి ఇచ్చారు అది యూజ్ చేసుకుంటున్నా అంటే మాది టూ షేరింగ్ అండి ఇద్దరేమ ఉంటాము మా ఫ్రెండ్ నేను కల్సి చేసుకుంటాం హ్మ్
ఉ
కిచెన్ రూమ్ కూడా అవైలబుల్ ఇచ్చారు మాకు
ఓ కిచెన్ రూమ్ కూడా ఇచ్ వచ్చారా అండి గ్రేటే అండి
ఉ అవును మీ మీరం చేస్తారండి
మేము ఎగ్ దోశ వేసా అండి నేను
నైస్ నైస్ కర్రీ ఏంటి అండి
కర్రీ మాది ఇవాళ చికెన్ అండి
ఓహో గుడ్డు ఊ హు
మీదేంటండి కర్రీ
ఉ ఇంకా కర్రీ దాకా వెళ్ళలేదండి ఇప్పుడ బ్రేక్ఫాస్ట్ అయింది కొంచెం లేట్ అయింది వాళ్ళ మడుక్కోవాలని ఇంకా చూడాలి ఇంకా ఏదనా పప్పు లేకపోతే కర్రీ తీసుకొచ్చుకుంటామ అండి ఓపిక ఉంటే చేస్తా మొత్తం లేకపోతే ఇక కర్రలు బయట తీసుకొచ్చుకుంటారు
మస్తు ఎంజాయ్ చేస్తారేమో అండి ఈగ బ్యాచ్ ఇస్తారు కదా బయట తెలియదు తినడం
ఉ హు ఏఅండీ ఎంతైనా మ్యారేజ్ అయితేనే బెస్ట్ ఉంటంది ఫుడ్ ఉంటది వైఫ్ ఇస్తది ఈ బ్యాచ్లర్ లైఫ్ అంటే కష్టం ఫుడ్ ఉండదు సరిగా టైం కి నిద్ర ఉండది కష్టాలు ఉంటాయిండి బాగా పేరుకి బ్యాచ్లర్ కాని అన్ని మనం చేసుకోవాలి పని
కప్ప సౌండ్ అవునంటే బ్యాచలర్ అయితే అనే అయితే ఫ్రీడమ్ ఉంటది అంటారు కదా అందుకని ఇలా అన్నా అండి
ఫ్రిడమే అండి తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అరే మనకు కూడా ఒకతోడు ఉంటే బాగుంటది అనిపిస్తుంది ఆ తోడ దొరికిందేమో దొరకాలి మంచిది తోడు
అంటే మంచిగాంటే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నరండి
హు ఇప్పుడు ఎందుకు లే అండీ ఇలాంటివి
ఏ చెప్పండి పర్లేదు
మాములుగా హోమ్ ఇట్లా వంట చేసే అంటే బెటర్ ఇట్లా
ఎందుకండి జాబ్ వద్దా అండి కాకి సౌండ్
జాబు ఎవరికి కావద్దని ఉంటాయండి జాబు చేస్తే ఇది చేయ అది చేస్తే ఇది చేయ అట్లా
ఎందుకండి మీరు తలుచూకుంటే రెండు వేసే అమ్మాయిని కూడా తీసుకోవచ్చు
రాసి పెటుండాలి అండీ ఈ జన్మకు లేదేమొ ఇగ నాకు
ఎందుకండి అయినట్టే మాట్లాడుతున్నారు
చూ చూస్తున్నా కదా అండీ ఫ్రెండ్స్ ని అలాని అట్లా
ఉ హు
ఇంకా అండి సరే ఎం కర్రీ చికెన్ ఉంది
ఆ అవ్వలే అండి ఇంకా అంటే జస్ట్ మ్యా ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇగ వండాలి
ఏంది మ్యాగ్జీన్
మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను వండాలి అంటున్నా
హ్మ్ కర్రీ లేకపోతే ఫ్రై అండి
ఫ్రై అండి
నాకు కూడా నువ్వు ఉఊడుతుందంటే తీసుకొచ్చు కనిపిస్తుంది ట్రై చేయాలి ఇవాళ
మీకేది ఇష్టమ అండి కర్రీ ఆర్ ఫ్రై ఆర్ బిర్యానీ మీరు తింటారా అండి నాన్ వెజ్ అసలు
ఆహ్ ఏంటండి
ఆ మీకేది ఇష్ట మండి కర్రీ ఆర్ చికెను ఆర్ బిర్యానీ ఏది ఇష్టం అండి
నేను వెన్నెస్డే తిననండి
ఓ వెనస్డే తినారా ఏ దేవడంండి వెనస్డే
ఏం లేదు తిన ఇక ఫాస్టింగ్ లాగా ఉంటాను అంటే ఫాస్టింగ్ అంటే నేను ఎవ్రీ డే ఓన్లీ వన్ మీల్ తింటానండి అంతే డేలో ఒక్కసారిగా అంతే మల్ల తర్వాత తినన్ ఇగ ఇప్పుడు ఇవాళ మసాలా దోస తిన్న కదా అంతే ఈగ డైలీ అంతేగా
అంటే డేకి వన్సే తింటారు అన్నట్టు
ఉ అవునండి
బాగా డబ్బులు పొదుపూ చేస్తారేమో కదండీ
ఆ అంతలేదు ఇది హెల్త్ హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటాను
ఆ డే కి వన్సే తిినడంమంటె ఆగ్ లీ కాదా అండి మీకు
అవుతూ ఉంటది కాని ఇది ఫ్రూట్స్ ఆ వాటర్ మిలన్ జ్యూస్ కోకోనట్ వాటర్ అట్లాంటివి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటారుండి దానివల్ల ఏంటంటే మనకు ప్రోటీన్ వస్తుంది ఎనర్జీ వస్తుందిన్ వెజి వెజిటబుల్స్ ఉంటాయి కదా ఇప్పుడు బ్రకోలీ క్యాబేజీ ఓన్లీ వెజిటేబుల్స్ తింటాను నేను ఉవున్నాదా ఆ మక్కలేనప్పుడు
పచ్చివి
పాచివంట్ర అండి
ఆ బకోల అంటే మరి వండు పోకుండా ఏట్లు తంటరా అని
బయిల్డ్ బయల్డ్ పెట్టి నేను మాత్రమే తింటాను ఇప్పుడు ఎగ్ బాయిల్ అట్ల ఉంటయి కదా అట్లా బ్ర్రాక్లీ ఏం చేస్తాం అంటే ఆ స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకొని అయితే తింటనిగ అలాగా వెజ్ మొత్తం మీగ బాయిల్డ్ మాత్రం తింటానిఘా స్టీమ్ చేసినవి
ఉ ఒకసారి మీ డైట్ చార్ట్ చెప్పారా అండి ఏదో బానే ఉంది ఫుడ్ వంటై ఏ తినడం
ఎందంటే రైస్ కార్బహైడ్రేట్ అండి అందులో షుగర్ ఎక్కు ఉంటంది అంటే అందుకోసం రైస్ ఎంత తక్కువ వేస్తే అంత మంచిది అ మ కొంచం లైన్ ఎక్కవ ఎమ్ మనం ఓలేన కొద్దీ ఇదేంటి ఎక్కువ సేమ్ రావండి అలాగ మీరు ట్రై చేయండి బాగుంటది
కానీ నేను రైస్ తినలేకుండా ఉండలేనండి నాకు ఆకలిస్తుంది
మ మళ రురు అది ఎట్లా ఇప్పుడు అది ఒక హమెడీ అది అట్లా ఇప్పుడు అదీ ఒక అవిడ చేస్తే మీకు మీకు తెలుస్తు చేంజ్ ఒకటి చేంజ్ అనిపిస్తుంది అలా ఆ చేంజ్ వల్ల ఒకే ఇది బాగుంది కదాని మీరు ఫాలో అవు తింటారు ఇంకా మీరు నలుగురు చెప్తారు అలాగా స్టాలిన్
ఉమ్ టైస్టే అలవాట్ టేతే అలవాటు అలవాటు చేసుకుంటే అలవాటు అయిది మంది
ఆ రైతే ఇంకా ఇంకా బాడీ ఫిట్గ ఉంటది అండి మనకు ఇట్ల లేజీ
మీరు ఎక్ససైజ్ వాకింగ్ మార్నింగ్ యోగా అట్లాంటివి చేస్తారా అండి
ఆ చేయిస్తానండి మార్నింగ్ నేను ఫోర్ థర్టీకిి లేస్తాను ఫోర్ థర్టీకి లేసి దేవుని మొక్కి ఆ బ్రష్ చేసుకు మిశ్రు ఫోర్ ఫార్టీ ఫైవ్ అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ వరకు యోగా అం
ఎన్నింటికి లెతరండి వినిపించుకోలె ఎన్నింటికి లేస్తారు.
ఫోర్ ఓ క్లాక్
ఓకే ఓకే వాఏర్ లీగా ఇస్తారండి కష్టమే నైట్ నైట్ ముందరే పడుకుంటారా అండి మీరు.
ఆ నైట్ వచ్చిండె హండి నైన్ థర్టీ
ఓ ఉ గ్రేట్ ఈ జనరేషన్ ఇట్లాంటి అబ్బాయిలు కూడా ఉన్నారా అంటే చేసుకోబోయారు ఆమె అదృష్టవం రుహము
అవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోర్ థర్టీ నేను తొందర పడుకుంటా కూడా తొందర లేస్తా అట్లా అ బ్రేడ్ వంటి ఆ
మీరు ఆఫీస్కి వెళ్తారా అని హాస్టల్ నుండే వర్క్ చేసుకుంటారా.
ఆ వెళ్తానండి ఆఫీస్కి త్రీ డేస్ ఆఫీస్కి వెళ్ళాలి టూ డేస్ చేస్తాను
ఊహు మీ కొలీగ్స్ తోటి బయటికి ఈట్ల ట్రిప్లకి వెళ్తారా అండి
ట్రిప్లకి ఎక్కువ వెళ్ళనండి నే ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్తే బయట ఫుడ్ తినాలి కదా సో అ ఎక్కువ వెళ్ళ అండి
మీకు బయట తిరగడం ఇష్టం ఉన్నట్టుందా
ఊహు ఏం కాదు ఇంట్లో ఇవి హరికథలు చాగంటి వీడియోస్ అవి చూస్తాను నేను
మ్మ్ అబ్బో ఈ జనరేషన్ లో కూడా అట్లాంటబ్ మొబైల్ ఉన్నారంటే గ్రేట్ ట్టే అండి
మ్మ్
బయట తిరగాలండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చెత్తారు
ఊహు హూ అవును ఇంకేం దెల్తది సగం ఎకరం పోయిందండి ఇంకేంది రూపం
మ్యారేజే కాలేదన్నరు సగం విక్రమ్ బోడు ఏందండి
అంతేనా పజవు ప్రాబ్లమ్ ఉన్నది పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇంగా
ఒకే ఓకే ఫుడ్ డైట్ మార్నింగ్ యోగా ఫోర్ ఓ క్లాక్ లేవడం అవన్నీ డైట్ చార్జ చెప్తుంటే మీరు బాగా హెల్తీ ఏమో బాగా ఫిట్గా ఉంటారేమో అనుకో, ఉన్నా నండి
ఆ ఫిట్టే ఉంటా ప్రాబ్లమ్స్ అన్నా ఫిట్ ఫిటే మ్మ్ మీరు ఒకటి మర్చిపోయినండి నేను మెడిటేషన్ కూడా చేస్తాను అదే అదే మీరు అనేది నేను టాపిక్ తీసినా మెడిటేషన్ కూడా
మెడిటేషన్ ఏ టైంలో చేస్తరండి మెడిటేషన్ ఏ టైంలో చేస్త రండి.
మార్నింగ్ సిక్స్ వరకు యోగా అయిపోతనదే సిక్స్ టు సెవెన్ ఫ్రెష్ అప్ అవుతాను స్నానం అండి సెవెన్ టు ఎయిట్ థర్టీ నేను ఆ మెడిటేషన్ చేస్తాను ఎయిట్ థర్టీ కి లిటిల్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక ఇడ్లీ తింటాను ఒక ఇడ్లీ గ్లాస్ పాలు వెలి పోతాను అప్పుడు అప్పుడు చేస్తా నేను మార్నింగ్ మెడిటేషన్ చేస్తాను ఉమ్ పైన సూర్య నమస్కారం చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాను
మ్మ్
హ్మ్ ఆ
ఇంకా చెప్పండి ఇంకా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?
ఇది నో నార్మల్ అండి ఇంకా నేనా జెపిఎంసి వర్క్ ఇస్తాను.
ఉ
రొటీన్ లైఫ్ అండి ఇగ ఆఫీస్ ప్రీడమ్ రావడం ఫ్రీ టైమ్ లో ఇట్లా చాగంటి వీడియోస్, గరికపాటి వీడియోస్ అవి చూసి నిద్రపోతాను ఇంగ అంతే అండి. ఎక్కువ టైమ్ ఆఫీస్లోనే వత్తది ఆహ
మీ ఆఫీస్లో కొలీగ్స్ అడగరాండి మ్యారేజ్ ఎప్పుడు అది ఇదని
ఆహహ కోలీగ్స్ అట్లా ఏం అడగరండి.
ఉహు మీకు మ్యారేజ్ అయి నేమో అనుకుంటున్నారమ్ మొమ్మనీష్
ఏం లేదు
అరక పోయింద అన్నారు కదాండి అందుకే అలా అన్నాను.
అర్యక్రమ అంటే ఆలోచనలతోనే అర్యక్రమం అయిపోయింది అంటున్నా.
ఓహో నేను హెయిర్ ఏ అనుకున్నాండి
చాలా ఉంది నాకు హెయిర్ ఆహా ఆ అం మెయి జుట్టు నాకే వస్తది అనిపిస్తది నేను ఎవరి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అందరి హా హెయిర్ నాకే వచ్చింది అనిపిస్తది కానీ ఎవరీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి సెలూన్ కి వెళ్లాల్సిందే అండి కటింగ్ కంపల్సరీ అంత పెరుగుతుంది నాకు
చేయించుకోండి తొందరగా పెరగది
ఈ సమ్మర్ సీజన్ అదే ట్రై చేయ్యాలండి సమ్మర్ సీజన్ కొంచెం చిన్న చిన్న కట్సుకుంటే ఏంటంటే బాగా ఉరుక్కుపోయది కదాండి స్వేట్ వస్తే స్మెల్ రా ఉంటదానిగాచ్చి మొత్తం సెల్ఫ్ గుండె గీకి అట్టంటారా
అట్లా బాగు